నమస్కారం హాయ్ అండి బాగున్నారా
ఉమ్ బాగున్నా మీరు ఏం జేస్
బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే టీవి జూస్తున్నం
అమ్మో పిల్లలు వచ్చారా బడికి పోయి
ఆ ఒచ్చరండి వేళ్ళు ఏం చేస్తురండి
ఆ ఏం లేదండి కర్రి ఒండుతున్న
ఊమ్ ఓకే టెన్ అండీ
ఉమ్ ఏమైనా స్నాక్స్ ఏసారా పిల్లలకి బెండకాయ టమా ట అండి
ఆ
ఓకే టిపున్స్ ఏమన్నా జెస్తారండీ మీరు
ఆ చేస్తానండి
ఏం టిఫిన్ జేస్తరండీ
శా ఇడ్లీ సాంబార్ అట్ల జెస్తానండి
ఉహు
మీరు ఏమన్నా ఏస్తారా టిఫిన్సు
ఆ నేను గుడ టిపిన్స్ అంతేనండి చేస్తాను దోశ ఇడ్లీ అంటే అ గూడా అవే చేస్తాను ఎక్కువ ఇడ్లీ దోశ అవి రెండే చేస్తానండి
అవునా మీక్ ఇవాళ వాతావరణం ఎట్లుందండి
ఆ కంటి ఇవాళ కొంచం మా ఎండ ఎక్కువయి తే లేదండి పాపం తక్కువే ఉంది
ఏమన్నా పనికి ఎళ్తారా మీరు
లేదండి ఇంట్లోనే ఉంటామండి
ఓహొ
టీవిజూసుకుంట మా అత్తమ్మ సీరియల్స్ ఇంగ ఏముంటాందండి ఇగ ఏమన్నా పని పిల్లలు స్కూల్ కెళ్ళాక పని అయిపోతే లేవన్ వర క అట్లా అయిపోతదండి
అవునా
నవును టీవీ జూడ్దమ్ ఇంక టీవీ ఆఫ్టర్నూను ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు అట్ల న త్రీ ఫోర్ వరకి సీరియల్స్ అవి వస్తాయి గదండి దాంట్లో టీవీలు చూస్తాము మీరు జూస్తారండి టీవీ సీరియల్సు ఆఫ్టర్నూనూ
స్తామండి ఆఫ్టర్నూన్ జూడనండి నేను కరుపనికి ఎళ్తున్నానండి పనికి ఎళ్తానండి పనికి ఎళ్తానండి నేను
నైట్ జుస్తారా మరి సీరియల్సు అన్ని లేదంటే అసలే జూడర మీరు టీవీ ను
ఆ టీవీ జూస్తానండి నైటు
అంటే సినిమాలు జుస్తార మీరు అట్లావేనా ఇంకేమన్నా షోసా లేదంటే సీరియల్స్ చూస్తారా
సీరియల్స్ జుస్తామ్ మూవీస్ చూస్తాం అన్ని చూస్తాండి ఇక ఆ టైం పిల్లలు ఎట్లుంటే పిల్లలు బొమ్ మ్మలంటరు
ఉ వాళ్ళు కుషీ చానల్స్ అట్లావి
ఆ అవునండి
వీల్లకి ఫోన్ అట్ల ఇస్తారా అండి మొబైల్ ఇచ్చి చూడ మంటరా లేదంటే టీవీలోనే
టీవీలో లోనే జూస్తారండి
అవునా ఇప్పుడుకి ఫోను ఇవ్వడం యసలికి చిన్న పిల్లలకి ఫోన్ అస్సలు ఇవ్వద్దంటండి
ఆఅవునండి ఫోన్స్ ఏమి ఇవ్వమండి మేము
వీళ్ళు గుడా అంతే నండి టీవీ జూస్తారు ఇగ టీవీ లోనే ఆవ్ వాళ్ళకి నచ్చిన కార్టూన్సు ఆ కార్టూన్స్ చుస్తారు నావి జూస్తుంటరు ఇగ అవే అలవాటు అయిపోయిందండి టీవీ ఫోన్ అయితే ఎక్కువ ఇయ్యను ఫోన్ తీసుకుందామని ట్రై జేస్తార్ గానీ ఇవ్వనండి ఎక్కువ
ఉహు
ఫోనిచ్చి చదువె పిల్లలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నారు అంత మైండు ఖరాబ్ అయితుందండి అందుకు కోసమె ఇవ్వద్దనేసి నేను ఫోన్ కి చాలా దూరంగా పెడుతున్నా అండి
అవునండి దూరమే ఉంచాలండి పిల్లల్ని
మీరిలా మీ పిల్లలు
టీవీ పిల్లలు చాలా మంది ఇప్పుడు ఫోన్స్ చూస్తున్నారు కదా అండి
అ
మా చిన్న పాప బాగా ఫోనే అడుగుతాదండి
ఆ ఏముంది పక్క కూడా ఎప్పుడు ఫోన్ పక్కకు పెట్టగాని చిన్నగా వచ్చి తీసుకెళ్దామని ట్రై చేస్ చేస్తదా అండి నేను ఆ అట్లా తీసుకెళ్తారు పిల్లలు అంటే ఇగ సరే ఏం కాలే అనేసి అనిపి అనుకుంటే తర్వాత ప్రాబ్లం అయితది ఇప్పుడు ఓకే చూడని లే ఏం కదా అని అనుకుంటే తర్వాత మనం చెప్పినా వినర్ ఇగ వద్దన్న వినరు అందుకోసమే స్టార్టింగ్ లోనే మనం చూడనియకుండా ఉంటే బెట్టర్ అని నేనైతే నేను అసలు చూడకుండానే చూడనివ్వనండి ఫోన్ తీసుకోవాల వెంటనే తీసుకుంటా మళ్ళ ఏమన్నారు లేదంటే అదే తీసుకు కొన్ని వదిలేస్తే తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత మనం ఇవ్వమన్నా ఇవ్వరు వాళ్ళు
ఆ
ఏడుస్తారు ఫోన్ కావని ఎందుకని టెన్షన్ అది ఫోన్ చూడడం వల్ల పిల్లల మైండ్ నేది చాలా కరాబ్ అయిపోతుంది నాలెడ్జ్ అనేది తగ్గిపోతుందండి మేక్కువ బయట ఆడుకొని ఇస్తే బెటర్ వీళ్ళని
హమ్ బయట ఆడుకోనియ్యాలి అప్పుడప్పుడు పొలం దగ్గరికి చేలక దగ్గరికి వెళ్ళి చూపియాలీ అన్ని వాళ్ళకు అంటే పచ్చదనం అంటే ఇవి మట్లా తీసుకెళ్ళాలి బయటికి పిల్లల్ని అప్పుడప్పుడు పార్కు తీసుకెళ్తారా అండి
ఆ తీసుకెళ్ళనండి నేను ఎప్పుడు తీసుకెళ్లలేదండి ఎప్పుడైనా తీసుకెళ్తాము అంటే మా మా హస్బెండ్ ఒత్తే ఎక్కువ తీసుకెళ్లాడు అట్లానే ఇగ ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సిటీలో ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు అట్ల తీసుకెళ్తారండి పార్క్ కి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు
క వెళ్తామండి జారుడా తాతరు పిల్లలు మంచిగా బొమ్మలు ఉంటాయి అందులో ఇట్లా తిరగడం బాగుంటదండి పార్కు కు మా పిల్లలు వీక్ వీక్ వెళ్తారు
అలా ఉందండి పార్కు
దగ్గరలోనే ఉందండి
బాగుంటాయండి మరి పార్క్ ఏమైనా టికెట్ లా తీసుకు
ఏం లేదండి ఉట్టుగానే ఫ్రీగానే అండి అలా ఎక్సర్సైజ్ చేసు కూర్చు ఇప్పుడు నేను వెయిట్ లాస్ చేయడానికి కొన్ని అక్కడికి వెళ్ళి ఇవ్వడం కొన్ని ఎక్సర్సైజ్ చేస్తానండి ఈవినింగ్
అవునా అండి అన్ని ఉన్నాయి అయితే అందులో
వెట్ లాస్ చేస్తున్నానండి నేను
అయితే ఈ ఇక్కడ మేము వెళ్ళే దగ్గర అంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్లినప్పుడు సిటీ లో ఉంటదండి పార్క్ అక్కడ అయితే టికెట్ థిస్ తీంటారండి ఎక్సర్సైజ్ చేయడానికి అన్ని ఉంటాయి అక్కడ కూడా కానీ పార్క్ లో ఎంట్రీ టికెట్ ఉంటది అండి టెన్ రూపీస్ అట్లా వన్ మెంబర్ కి ఒక టెన్ రుపీస్ అనేసి ఎంట్రీ టికెట్ ఉంటది దాంట్లో చాలా బాగ చాలా ఐటమ్స్ ఉంటాయి పిల్లలకి ఆడుకోవడానికి అంటే ఉంటదండి చాలా బాగుంటది పెద్ద పార్క్ అండి అది సిటీ లో కదా కొంచెం ఆ ఎక్సర్సైజెస్ ఇంకా చాల వాటర్ ఫాల్ వాటర్ గేమ్స్ అట్లాంటివి కూడ ఉన్నాయి దాంట్లో దానికి మళ్ళీ వేరే సపరేట్ టికెట్ తీసుకోవాలండి అక్కడికి వెళ్ళడేమో గాని ఆ ఎంట్రీ టికెట్ వేరే ఉం టాది మళ్ళీ అందులో ఉండే గేమ్స్ కి అందులో కొన్ని కొన్ని గేమ్స్ ఉంటాయి చిన్న చిన్న ఉయ్యాలుగడ జారుబండాల అంట వాటికేమో ఏమి ఉండదు గాని పెద్దగా స్విమ్మింగ్ చేయడానికి ఒకటి రంగుల రాటనం అని అట్లా ఉంటాయండి వాటికి మాత్రం టికెట్ మళ్ళీ వేరే సపరేట్ తీసుకు కోవాలి పిల్లలకి ఒక్కొక్కరికి మళ్ళీ సపరేట్ టికెట్స్ తీసుకోవాలి కొంచెం అందుకోసం అని ఎప్పుడు ఒకసారి మాత్రమే వెళ్తాము ఎక్కువ రెగ ఇలరిగ ఏళ్లము అక్కడికి
అ
మీరైతే ఇంకా రోజు రెగ్యులర్ కావచ్చు
టికెట్ గిట్ల ఏమి ఉండదు కాబట్టి పిల్లలు కాసేపు ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తారని
తీసుకెళ్ళ వచ్చండి ఎట్లా ఉంటే ఫ కాబట్టి అ రెగ్యులర్ గానే అయినా పిల్లలకి సాటర్డే సండే తీసుకెళ్తే బెటర్ అండి మంచిగా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటది వాళ్ళతో మనం స్పెండ్ చేసినట్టు ఉంటది మంచిగా హ్యాపీగా ఉంటది పిల్లల కూడ మంచిగా అనిపిస్తుంది కదండి
ఇంకేమన్నా మీరు వేరేతేసి వస్తారా అండి వంటలు పిండి వంటలు
పిండి వంటలు అంటే నేం కూడ కొంచెం స్వీట్స్ అవి చేస్తానండి అప్పుడప్పుడు యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తామండి వీక్ అంటే మాకు వీక్ వీక్ ఈ వీక్ అ తెస్తామని అట్లు ఏమి లేదండి ఎప్పుడు తినాల అనిపిస్తే అప్పుడు తీసుకొస్తారు మా ఇంట్లో ఇలా సండే సండే అనేది కాదు నార్మల్గా ఎప్పుడంటే అప్పుడు తీస్తాము మా ఇంట్లో సండే రోజు తినమండి మేము ఆ మటన్ అంటే ఇ లో ఎప్పుడు తెచ్చుకో కాని ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే మటన్ తెచ్చుకుంటాం అండి మేము మీరు మీరు ఎప్పుడైనా వీట్లీ తెచ్చుకుంటారా అండి
ఆ వీట్లీ మటన్ తెచ్చుకో చ మక్కనే తెచ్చుకుంటాం ఫెస్టివల్స్కే మటన్ తెచ్చుకుంటాం
ఈ వీక్ ఆ వీక్ అనిండి అని ఎప్పుడైనా అే ఎప్పుడు దీని అని అనిపిస్తే అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ అ తీసుకుసారి
మాకు వారాలు ఉంటాయి కదండి సోమవారం ఇట్లా శుక్రవారం రో తినం సండే తినం ఇట్లా అని దాన్ని బట్టి తెచ్చుకుంటాం మింగడు
మా ఇంట్లో కూడ రోజు రోజు తినంమండి సండే తినమనేనికి సండే కాకుండా ఏవకైనా తీస్తామండి చేస్తనే ఉంటారు ఆ మటన్ ఒకటి ఓన్లీ సిక్స్స్ తెచ్చుకుంటాండి అది ఎక్కువ కొంచెం హెవీ అది రేట్ ఎక్కువ ఉంటుంది అలాంటి లర్గా తెుంటే కష్టమే కదా అది పిల్లలా పెడితే బెటరే గాక ఫెస్టివల్స్ టైంలోనే ఇస్తామండి
అ అదే చికెన్ ఇస్తాం మేము ఫ్రై చేస్తాం పిల్లలకు ఫిష్ ఇవ్వడం ఇస్తామ అండి అప్పుడప్పుడు
బండి మీకు దగ్గర్లో ఉంటాయా ఫిజస్
ఆ ఊర్లో ఎప్పుడన్నా పడతారు కదా అందుకే చీరలో పడ్డప్పుడు తీసుకుంటాం
అ దగ్గరలో ఉంటాది కావసం నుంచి నే కూడ తెకుంటామ అని మేము మాకు ఇక్కడ సిద్ధలో వండినప్పుడు అప్పుడు తెచ్చుకుంటామండి తీసుకొని వస్తాము అప్పుడప్పుడు చెరుల వాటిని కూడా తీసుకొస్తారు అవి న చాలా ఇచ్చినప్పుడేమో కొన్ని ప్రైజు ఫైవ ఫ్రై్ చే ఇస్తాము లేదంటే ఎక్కువ ఉన్నప్పుడమ టై చేస్తాం కొన్ని అట్లా వేస్తే తక్కువ వేసినప్పుడు అట్లా చార్ లాగా పెట్టి స్తే తింటారుండి బాగానే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు
అవునండి అట్లనే వయాలి పిల్లలకి నచ్చుతాారు చేసి పెట్టాలి ఈ రోజు పిల్లల ఇ అంతాయి కదండి పిల్లల ఇష్టమే మన ఇష్టం
చ్చ వేడి తింటారు వాళ్ళు తినడానికి కష్టం అంటే ఇ వాళ్ళకి నచ్చ డతంట తిన్నారండి వాళ్ళలకు ఎట్లా అడిగితే అట్లా పెడితేనే వాళ్ళు అలా అడిగిందే పెట్టాలి కంపల్సరీ వేరే అని కొంచెం డిఫరెంట్ ఉన్నా ఆ కొంచెం డిఫరెంట్ గా వసినా నచ్చదు అంటారు తిినరు వాళ్ళ పెద్ద నస కదండి ఇక తప్పక ఇంక వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేయాల్సిందేండి
మేము కూడా అంతేనండి
అవు
మేము కూడా అంతేనండి పిల్లలకి ఏది నచ్చి అ చేసి పెట్టాలి అంతే
ఉ
మాకు ముగ్గురు పిల్లలు కాబట్టి కొంచెం కష్టమే ఉంటుంది
కేర
హలో
సరే అండి మరి ఉంటున్నామండి
ఆ ఓకే అడి నెక్స్ట్ కాల్ లో కలుద్దాం బాయి